ఏం లేద్
నేనా రాసుకుందామని జెప్పి ఇప్పుడే ఓపెన్ చేసినా కనీ రాస్త్ అది అయ్యేలోపు సరిగా కన్పిస్తలేదు స్లో గా ఆగినా అన్నట్టు ఇదేవరో పడింది పాపం ఇగా గుయేరు
బంద్ అంటే ఇంకా తిన్నా తిన్నావా నువ్వు స్నానం చేయాలి
ఫుడ్ ఫుడ్
మ్మ్ హ్హ్
హో ఇగా ఎనిమిది వేలు ఇగా
అదేదో ల్యాప్టాప్ ల్యాప్టాప్ డిస్ప్లే పోయిందని నేనే ఇంట్లో చెప్పుంటే అయిపోయేది ఐపాయే ఇంకా అట్లానే అనిపిస్తుంది
నువ్వు చెప్పాలి అని అనుకుంటున్నవో అది అవసరం లేదు
నేనేం చెప్పను లేవే
అయిపోతది ఐదు వేలు ఏం కాదు మ్మ్ సొ ఏంటంటే ఏమైదంటే ఏం ఎల్ లు లు డాట్ కామ్ క్వశ్చన్స్ ఉన్నాయ్ ఏంటంటే డిఫెన్స్ ఆన్ క్వశ్చన్స్ ఉన్నాయ్
దా ఇన్వెటర్ బెట్టి పోయిందా బెస్ట్ ఫ్రెండ్ అండ్ లైక్ ఫ్రెండ్స్
ఆ ఇంగో టేలర్ ఫస్ట్ లైక్ బెస్ట్ ఫ్రెండ్ సిఇసి ఫ్రెండ్స్ టు ఫోర్ ఫైవ్ అండ్ ఫోర్ డేస్ ఆటిట్యూట్లీ ట్రీ వన్ ట్రీ ఫోర్ వన్ సిక్స్ డాట్ కం
ఎబే మనం క్వశ్చన్ అడుగుకుందాం జీకే క్వశ్చన్స్ ఆడుగుదాం సరేనా ఆ ఏంటిది హూ ఇస్ ద పిఎం ఆఫ్ ఇండియా
నరేంద్ర మోదీ
నెక్స్ట్ నువ్వు నాన్న హూ ఇస్ ద సీఎం ఆఫ్ తెలంగాణ ఎ ఆహా కాదు రేవంత్ రెడ్డి కేసీఆర్ అని నా మైండ్ లో ఉంది కానీ రేవంత్ రెడ్డి
ఏంటా ఏంటి
ఆ హూ ఈస్ థా విచ్ పార్టీ ఈస్ బిలాంగ్స్ టు ఆగు చెప్తా నౌ విచ్ ఆఫ్ ద పార్టీస్ ఈస్ బిలాంగ్స్ టూ ద నేషన్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద కంట్రీ ఇస్ బిలాంగ్స్ టు ఫైవ్ మినిట్స్ ఆగుమని చెప్పు ఫైవ్ మనిట్స్ ఆగుమని చెప్పు
ఆహా
తిన్న తిన్న టైమ్ చూడ కదా ఆఫీస్ లో
టూ త్రీ సిక్స్
అవునా టైం తొందర తొందర ఎట్లా పోయి ఏం చేయాలి
ఆ ఆ ఆ చెప్పు
చేప్పాలి ఎందుకో ఇట్లా జరిగిపోతుంది నే అనుకున్నా నేను మాట్లాడేటప్పుడే చేస్తాడాని అట్లనే జరింది పవన్ కళ్యాణ్ కి ఎంత మంది పిల్లలు
ఎంత మంది పిల్లల ఫోర్
హుహు ఫోర్ రా
రేణు దేశాయ్ కి ఇద్దరు అన్న లేజినోవాకి ఇద్దరు
ఓకే ఓకే ఆ ఇంకోటి ఏంటిదంటే
ఆ హూ ఇస్ ద ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ
ద్రౌపది ముర్ము చి కాదు
ఆమె సరు అని ఏదో ఉంటది
తెలంగాణకి వేరు అవును తెల ణనకు వేర్ వేరా
అవును వేరు వేరు మధ్యానం మీమ్ బిర్యానీ దినం సూపర్ ఉండే బాగుంది పొట్లం బిర్యానీ అంకుల్ ఎందుకో ఫోన్ చెస్తున్నాడు ఏమ్ అర్థమైతలేదు ఎందుకు చేస్తున్నాడంటావ్ చెప్పు
పని ఎప్పుడు అయిపోద్ద ఫోన్ చేసి ఇంక ఇంక ద్రౌపది ముర్ము పక్కన ఉండేవాడు అ వాడు బాగుంటాడు కదా
వాడంటే అందరికి
అవునా అమ్మకి పిల్లలు చనిపోయారు కదా మూర్ము
పిల్లలు ఎవ్వరు లేరు ఆమెకి చనిపోయిన తర్వాత ఆమె వచ్చింది
ఎంజేస్తున్నావ్
చాలా మనకి ఈ మధ్య రూమ్ లో దోమలు వస్తున్నాయి ఏం చేయాలో చెప్పు మళ్ళీ మనసుకు డోర్లు ఎంత వేసినా కూడా మళ్ళ లోపల అయితే మర్చి పోతున్నారు గా
ఇప్పుడు మీరు ఎవరైనా రికార్డు రికార్డు వింటే మా రికార్డ్ దీనికి సొల్యూషన్ మాకు మెసేజ్ చేయండి
ఆ సో ఆర్తో
నా నెంబర్ యైట్ ఎట్ సెవెన్ టూ వన్ టూ ఫోర్ మీ నెంబర్
నా నంబర్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ డబల్ సిక్స్ జీరో
ఆ ఆ నన్ను చిన్నప్పుడు పప్పి అని పిలిసేవారు నిన్నేమని పిలిసే
నన్ను చిన్నప్పుడు పెద్దయినాక రెండు గాడిద అనే పిలుస్తారు
ఎందుకంటే నిజంగానే గాడిద కాబట్టి
అవునా
చిన్న పొడుో పాలల
లేదు బోన్ విట్ట కాయనా సస్త రాయనా రే సస్త రానా కడ
నాకేతులిినమ్ ఉదయ ఎలా మళతుంది
ఆ అబ్బా
ఇంకా
హలో నాకేం అర్తమ అయితద మంటలు వస్తుంది పిచ్చలు వస్తుంది సిక్స్ మినిట్స్ అయిపోయింది ఈజీ బ్రో టెన్ మినిట్స్ మాట్లాడదాం ఎ మాట్లాడ మరి మాట్లాతు కూర్చం రాస్ిన మా అత్తం ఎం జవనా మ నాకు ఇంటికి పోగుద్ అయితుంది ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయో ఫిక్ చేస్తున్నారు
అ ఈ ఎగ్జామ్స్ మన అందరికి ట్వంటీ త్రీకి అయిపోతాయంట మళ్ళీ ఇంకా సేమ్మా ఎప్పుడువుతు ఏమ
వెళదు ద త ద బారంగా ఇప్పుడే రావాలి అద ట్సగా పడింటే నార్మల్ అందతో ఇనప్పుే రాసింది
మ
ఇప్పుడు ఎవరు ఉంటారా అనుకుంటున్నావావవు
ఆ ఇంకా నీ ఊరి పేరు ఏంటి అనంత పూరం
తిరున్నంపేట
ఆ
ఉండదండి
నచల పోయిందా ఇంటికి
ఈరోజు పేరు వాళ్ళు ఉందంట రెపు అతాాకా
ఏడుస్తుంది కావచ్చు మీ చెల్ ఏడు సినిేమ
ఏచద ఉటదుప్ప
మీ చెల్లెని వడిక వస్తే మీ చెల్లెని అడ్మిషన్ చేస్తే పైసలు వస్తాయి
ఆ బాలన్స్ చెక్ చేసుకో బ్యాలన్స్ చెక్ చేసుకో
ఇకా చెప్పాలి ఇంకా చెప్పాలి ఇంకా ఇకా
సాలి
దాాలి ఏమి
ఇన్న వాారువ
అంటే పోదా నాకు ఆగ ఇద్దల్స్
ఇంత చెప్పప్పదం
అ సే ఇండిపెండెట్కోని పడుకోవాలి సెవెన్ ఫోటీ టూ ఎందుకు టైం తీసుకున్నా దా టైం చూడన్నవా
సో ఏంటంటే ఒక రెండు వేలు వచ్చిందనుకో బెస్టే కదా
చాలా బెస్ట్ చూడండి మీరు ఎవరైనా రికార్డు ఇంటే మేము పెద్ద అప్పుల్లో కూరుక్ పోయాం నాక్ అర్థం అవ్వట్లేద్ సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్ లో నేను ఉన్నాను ఉదయ అలా లేదు ఏ నాకి ఏం అర్ధం ఏమో క్లియర్ అయిపోతులేదు మా మమ్మీ ఏమో నాకే ఐడియాలు ఇత్తోంది తన కూతుర దాం ట్లో ఉందని తెలిలేదు నాకి ఏం అర్ధం అయితలేదు అసలు ఎట్లా చెప్పాలనో అర్థం కాలే ఎట్ల చెప్పాలో అర్థం అయితలేదు
ఏం కాదు ఐదు వేలే కదా కట్టేసుకోవచ్చు ఏమ పది వేలు ఉన్నప్పుడే ఊరుకున్న అట ఐదు వేలు ఉన్నప్పుడు ఎందుకు నాలుగు వేలే సారీ ఐదు వేలు కూడ కాదు భయపడ్డ వై
వే నేను కట్టాల్సింది నాలుగు వేలు నేను కట్టాల్సింది నాలుగు వేలు మే చెడు చూడు నేను కట్టాల్సింది నాలుగు వేలు అయితే మన దగ్గరకి ఐదు వేలు వస్తే వెయ్యి మన దగ్గర ఉన్నాయి ఇంకా వెయ్యి వెయ్యి మిగులుతాయ్ ఐదు వేలల్లో రెండు వేలు ఇంకా ఇంకొక వెయ్యి ఎక్కడినుంచి వస్తాయి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఎక్కడినుంచి అందుకే మనకు కావాల్సింది ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు అనుకో ఇంక మాక్సిమం
పిచ్చి లేసింది గాని తీసుకున్నోళ్ళు మంచిగ ఉన్నారు
ఇచ్చినోల్లే ఇట్లనే ఉంటది లోకం కాకులు టైం అయిపోయింది బాయ్